హలో హలో తిన్నావ
ఆ తిన్న
ఏం కరీ
ఆలు
వస్తున్నావ పిన్ని రేపు
వస్తున్నా
అమ్మమ వస్తుందా
ఏమో తెలీదు ఏం చేస్తానవ్
ఏం లేదు
మ్మ్ మా మమ్మీ ఏం చేస్తుంది
అమ్మా ఖాళీగా ఉంది
హ
ఎగ్జామ్స్ కాలి ఎగజామ్స్ అయిపోనయ
లేదు అయిపోలే
అఓహ
నెక్స్ట్ ఇయర్ మంత్ ఉన్నా
మామయ్య మంచిగా రాస్తానంటనా ఎగ్జామ్స్
ఆ బాగా రాస్తాను ఎజం ఇంకున్నా ఇం మూడు అయిపోయినాయి్
ఆ
టంత వరకు అయితే అయిపోతే
అసలుకే మామయ్య ఏమంటారు ఎగ్జామ్ కి ప్రాక్టీస్ చేస్తుందంట
చ
ఆ అష సిల్కి ఈ మద్య పుళ్ళంది మెసేజ్ చేస్తున్నారు ఇద్దరు
నెక్స్ట్ మ్యాథ్స్ కదా
ఆ
తెలుగు అయిపోయి నిన్నయిపో ఇంగ్లీష్ అయిపో మాథస్
ప్రాక్టీస్ చేస్తున్నా అని పెట్టిండు
మ్ హా
హ చెప్పింకా
ఏముంది ఏం లేదు తినడానికి పోవాలి టైం అవుతుంది
ఆ హ మీ ఫ్రెండ్స్ ఉన్నారా
నా ఫ్రెండు రూమ్ లో ఉంది
మ్ హ
వర్షం పడుతుంది ఇక్కడ
అవునా
హ చల్లగా ఉంది బయట వాతావరణం
అ
చిన్న చినుకులు వాడతాను
రీఛార్జ్ చేసుకోలే ఎందుకు మరి నువ్వు
సది చేసుకుందామని
హ వస్తున్నావా రేపు
ఆ చమా
అవుమన్నా
అమ్మమ్ ఏమ మత్త తెల్దు మీ ఆంటీ
దట్ వన్ గల్లు ఓవర్ క్షన్
నా అ ఏమ మరామ ఏం మాట్లాడట్లేదుట అ కార్ తీసుకొని వాళ్దమంటుందంటే కొద్దిపు పాట తీసుకొని పోళ్దమంటున్నట
ఆ మేము వద్దు అని చెప్తూ అంటే నువ్వు నేను మా కూూరగాళ్ళు దట్ వన్ బాయ్ పోదామని చెప్తారంట
హ
ఇంట అ
పల్ బూరలా అంటా కిరయితు చెప్ందట అని చెప్తున్నటమెే
అమ్మమ్మ పోయినా అమ్మమ్మ పోతే లేవట్లే అంట అట్లనే మంచంలో కూర్చుందంట
అట్లనే కూసుంటది ఆమె ఎప్పుడైనా
అమ్మమ్మ అమ్మమ్మ కింద కూర్చుంటే అమ్మ చెలా వడుకోని ఫోన్ చూస్తదంట
ఫోన్ చూస్తాం మేము అందరు ఫోన్లు పట్టుకొని చూతారు.
మ్మ్ తాత పోతే కూడా లేవట్లేదంట మొన్న టీవీ చూసుకుంటూ అట్లనే కూర్చుంటా అన్నర్ అంట.
మ్మ్ తాత ఎందుకు పోయిండు
తాతా
ఆహా ఎప్పటి నుంచో అట్టనే ఉన్నది.
తిన్నావా మరి
తిన్నలి ఇప్పుడు పోయి
మీ ఫ్రెండ్స్ తిన్నారా
తిన్లే ఎంతసేప్ మాట్లాడ్తావ్
చెప్పు
ఏం చెప్తారు ఏముంది ఏం లేదు కాలేజ్కి పోయినా నిన్న మొన్న ఇంకా రేప్ ఏళ్ళిండి ప్చ్ ఇట్లనే ఏమో కాలేజ్కి పోనీ నేన్ ఒక్కరోజు తు నేన్ గాదు గానీ రెండ్ రోజులు
ఉహ్
మ్ సబ్జెక్ట్లు నాలుగు సబ్జెక్ట్లు పోతాయి అటెండెన్స్ రెండు రోజులు
ఆ
ఎవడ పెట్టిండే ఏమో ఆ టెన్వన్స్ క్లాస్ క్లాస్కే పగ్గత ఉంద సి కలా క్లాస్ కి పెట్డ వళ్ల
హమ్
రోజులయితే ఇప్పుడు రోజు మొత్తం కలిపి అన్ని రోజులు కలిపి అట్ల అయితే
హ
క్లాస్ క అయితే ఒక్క రోజు పకపోతే ఆ రోజు ఆరు క్లాసులు ఉంటే అన్ని క్లాసులన్నీ అబ్సెంట్
పోతానువా మరి రోజు క్లాసెస్ క
పోవాలి
ఎంత అందన్నతదిది
ఏడున్నా
మాహ మా ఇంటి పక్క నక్క్క వాళ్ళ ఇంట్లా
ఇంటికాలేవా
నేను
ఎందుకు
ఇది దీనికోసం వచ్చిన అది ఒక పను ఉంటే వచ్చినా ఇ ఇక్కడనే ఉండిపోయినా
ఉహూ
ఉ
ఎమ్ జేత్తం మరి
లే ఇంట్లోనే ఉంది
స్కూల్కి పోయిలే ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి మీకు ఏప్రిల్ ఎప్పుడు
ఆ
చెప్పాల ఇంకా
ఆ
హాఫ్ డే స్కూల్ కదా ఏఓ మాచపి
ఆ హా ఇది జీత
హ అ
అసల్కి వస్త లేవుగా ఆన్లైన్ లోకి
దేంట్లో ఆన్లైన్ లోకి
ఎందులో అయిన ఆన్లైన్ లోకి వస్తాల భషల్కిి
ఇంట్రెస్ట్ లేదు
ఉ
ఇన్స్టాగ్రామ్ నే తీసేయాలనుకున్నా కాని
ఆ
అట్లుంచుతాను తీసేసినా మల్ యూట్యూబ్ చూప్తాం
ఆ
ఏదైనా జూడిన కాకపోతే ఏ రీల్స్ సూడ బుద్ధిగావట్లే
రేపు నువ్వు వస్తా అంటే కరెక్ట్గా మేము వస్తాము
ఎందుకు అంటే నేను చెప్పక ముందుకే మీరు వస్తారు ఎట్లాగైనా
యెహే ఆది పిన్ని చెప్పింది నువ్వు వస్తు అని
అబా నేను అత్త అంటేనే వత్తా అన్నది నాకు ఫోన్ చేసి చెప్పిందింతసేపు వస్తావాను రావా అని అడిగింది వస్తా అన్న అయితే అన్నది అంటే వీళ్ళే కొత్తాలంటే కట్టాదా అక్కనే ఏటన్ గోత్తారుగా
ఆ
మా అమ్మనేమో రారా అంటే ఏట్లోత్తరు బస్సులకి అని అంటాను
ఆ బస్సు అంట వాళ్ళు మంచిగా ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోంచి పెడతా అయిపో
పెడితే మా పెద్దమ్మలు గూడా అచ్చు కేసంద్రు
కదా వా కనీసం పిన్ని వాళ్ళ ఊర్లో పెట్ పెట్టుకున్నా అయిపో మనం కనీసం ఎక్కడ్నో అక్కడా అక్కడ ఊరులా అక్కడ ఎక్కడన్న
అంటే ఏమని దగ్గరోళ్ళని కల్ప్ ఆటోలో పోయి ఈ ఆడికి పోయి తీసుకొని వచ్చుకుంటే ఇంగా చిన్న ఆటో అయినా చాలు.
ఆ అదా డైరెక్ట్గా వాళ్ళూ.
ఎవరెవరు మా పెద్దమ్మల్. మీ ఆంటీ వాళ్ళ
ఉన్నా
మీ మమ్మీ మీరు చాలు
ఆ
అంతే ముస్లమ్మా తోటి గొడవ పెట్టుకుంది
అవునా
ఆ హైదరాబాద్ తాత. ఫోన్ చేశీ ఒత్ వస్తవా రావా అని అడుగుతే వత్తా వస్తే వచ్చింది లేకపోతే లేదు. గొడవ పెట్టుకోవాలా దానిక్ ఒకే
ఆ
సోదీ నాక్ తెల్వద్ పో
రాదంటనా మరి ఇప్పుడామే.
రాదంట వత్తేంది రాకపోతేంది అది ఆమె ఇష్ట్
ఆహా సాయంత్రం
ఊ మరి రేపు స్కూలుక్ పోవా రేపు ఎల్లుండి.
పోనూ ఈ దేవుడి దగ్గరికి పోదామ్ అంటారుగా. మళ్ళ మళ్ళ పోము కదా. లేము
ఎందుకు పోవచ్చు ఏముంది.
పోము కదా మే
మన మనం మేడారం బోత్ త్తమైనా
ఆహా ఇప్పుడు మనం మెడారం బోమా.
అ
మళ్ళీ మనకి ఎప్పుడు టైం రాదుగా పోవడానికి
హహ కలిసి బాంది కదా అందరం
అదే మా అమ్మ అదే అంటుంది అందరం ఇప్పుడు ఊతం కలిసి రూం వల్ల పోయినా కూడా పోదామని అంటుంది
ఇక ఇప్పుడు అక్కడ అంటే వేరే దేవుళ్ల దగ్గర అంటే రూమ్ తీసుకొని ఉంటారు
ఉ ఆ మంచి ఉంటది కదా అట్లా కలి త్తంద
నేన్ రేప్ గ్రీన్ కలర్ డ్రెస్ ఏసుకొని వస్తా.
గ్రీనా.
హూ చిల్తక్క ఒకటి పట్కరంమన్ ఆరెంజ్. జె ఇగా అంతే.
అదీ ఆహా
పట్కొస్తుంది
అ
ఇసుకనిత
ఓ గెట్
ప్రా పేద మరి చెప్పి నా్ గుర్తుందా
ఒక డ్రెస్రేమన్గా
ఇంకో డ్రెస్ వెందలా ఎంటి
మా మమ్మీ కూడా ఒక డ్రెస్ వేసుకుందాం ఒక డ్రెస్ పట్టుకొని పోదాం ని అన్నది
ఉ
గు పిండింది
వేరేదైనా ఏమో పప్పు అనే ఏమోగాని ఇక్కడ కానేసరికి మా అలా వాళ్ళ మేము మేడారం అస్ మే మేడారం పొం కు మాకు లేయదు కదా ఏద సేవులు అంటే ఆల్రెడీ పోయేసి వచ్చినాం ఏడారం ఎప్పుడు పోనా తెలుసు ా చిన్న తమ్కుచర్ తీసు నేను చిన్నగా ఉన్నప్పుడు
నేనైతే అసలే పోలే మరి
అప్పుడు పోయినా నడిచినా తెలుసా మస్తు దూరాన్ని
ఆ మ్మ్
చాలా దూరం నడ్
వామ్మో అప్పుడే ఫస్ట్ ఇగ పోయింది అంతకు ముందు ఎప్పుడు పోలే మేడారం ఫుల్లు మంద అప్పుడైతే ఫుల్లు రష్
సరే సరేలే బాయ్ మరి.
హ్ సరే
హ్